హలో వినిపిస్తుందా అండి మా వాయిస్ ఎట్లా
ఆ వినిపిస్తుందండి అట్లా బాగున్నారండి ఆ మేము బాగున్నామండి ఏం చేస్త సనారండి
ఏం లేదండి ఆలోచిస్తున్నాను ఏం చెయాలా అని మీ
అవునా ఏం చేయాలని ఆలోచించే ఆలోచించే బదులు మీకు ఏ పాట అంటే ఇష్టం అండి
మాకి ఏదో ఒక పాట అంటే ఇష్టం లేండి అంటే ఇప్పుడు అంటే సడన్ గా అడే అంటే సడన్ గా అడిగేసరికి గుర్తు రాలదు
అది కాదండి మనకంటూ ఒక ఫేవరెట్ సాంగ్ అనీ
ఆ మీకు నేను కాదండి నేను శైలజ మూవీ తెలుసాండి
ఆ నేను శైలజ మూవీ త తెలుసు అండి కానీ నేను శైలజ శైలేజ అనే పాప నాకు తెలియదండి
శైలేజ మూవీ చూసారా అని అడిగానండి మూవీస్ అంటే ఇష్టము సాంగ్స్ అ ఇష్టము ఆన్
అవునా మీకి ఏ మూవీ అంటే ఇష్టం అండి ఇంతవరకు
ఇంతవరకు అదే నేను శైలజ ఒక మూవీ అలాగే హాయ్ నాన్న మూవీ
ఆ మూవీ ఎందుకని ఇస్ ఆ మూవీ ఎందుకు ఇష్టమైందండి మీకి
ఎందుకు ఇష్టం ఏంటండి ఏ మూవీ నచ్చింది కాబట్టి ఇష్టం
అదే మీకి అది కాదండి ఇప్పుడు నార్మల్గా ఓ అవున చెప్పండి చెప్పండి కనెక్ట్
అంటే అది మనసుని అంటే మనసుని తాకేలా అనిపించింది అంటే అంటే
అవునా మీ మనసును తాకిందండి ఇప్పుడు అది
అవునండి హాయ్ నాన్న ఎక్స్పెషలీ హాయ్నాన్నలో నాకి ఫాదర్ ఫాదర్ అండ్ డా ఉంట చూడండి ఆ బాండింగ్
ఆ బా భారీగా ఉంటదండి ఆ సినిమా మాత్రం
అదే ఆ అవునండి అట్లా మీరు చూసార అయితే
ఆ నేనే చూసినా అండి వాళ్ళద్దరు ఇప్పుడు కూతురు తండ్రి మధ్య ఉన్న ప్రేమానురాగాలు ఏ విధంగా ఉంటాయని దాంట్లో వ్యక్తపరిచినారు
అవునండి నిజం నాకైతే నాకు నిజంగా చాలా బాగు నచ్చం
కొంతమంది ఆ సినిమా చూసి ఏడుస్తారండి ఇప్పుడు నేనంటూ అబ్బాయిగా
అయ్యో నేను ఏడ్చానండి నిజంగానే
అవునండి చాలా బాగుందండి సినిమకి
అవును దాంట్లో ఆ పాప ఎంత క్యూట్ గా ఉంటది ఆ పాప కూడా చాలా బాగా ఎంత బాగా యాక్టింగ్ యాక్ట్ చేసింటే ఇంత చిన్న వయసులోనే ఆ పాప ఎంత బాగా యాక్టింగ్ చేసి
ఆ మీరు యాక్టింగ్ కి కొంచెం ట్రై చేయకూద చదా అండి మీరు కూడా ఏమో నాకు కనిపిస్తుంది మహానటి అని
తాకిదాని మీద ఇంట్రెస్ట్ లేదండి
అవునా
ఆ పాటలు కూడా రావండి మాకి
పానండి ఎందుకండి అట్లా చేస్తారు ఇప్పుడు మీ వాయిస్ చూస్తేనే మీరు ఒక సింగర్ మాదిరి నాకు అనిపిస్తున్నారు
అవునండి థ్యాంక్ యూ అండి
ఆ చూడండి ఆ థ్యాంక్ యూ అడంలోనే మీ ఏ ఒక సింగర్ బయటకి వస్తంది అలాంటప్పుడు మీరు ఒక పాట ఎందుకని పాడకూడదు మన కోసం
అంటే ఆదసాలు మళ్ళీ నేను పాట పాడితే ఉండరండి పక్కన ఉండేవాళ్ళు
పక్కన పక్కన వాడు తో అనవసరం అండి మనల్ని మనం చూసుకోవాలి
ఈ లిరిక్స్
సరే అండి అది కాదండి నేను నార్మల్ కాదు ఇబుడు ఒగా ఓ మనిషి అడుగుతున్నప్పుడు దానికి రెస్పెక్ట్ ఇచ్చి ఏందోటి చేయాలండి అట్లా చెప్పి నేను ఇప్పుడు ఏం లేదండి నార్మల్గా నేను అడిగింది ఏంకా
పాట రావండి నిజంగానే పాటలు పాడేకి రావండి నాకి వినడం వరకే నాకు ఇష్టం అండి పాడే వరకు నో అండి మీక వస్తేయా మీకొస్తుందా అండి మీకొస్తే పాడండి వింట అయితే పాడండి ఒక పాట
ఫస్ట్ పాడండి లేడీస్ ఫస్ట్ అంటారు కదండి
వద్దులేండి అయితే ఇద్దరు పాడేది వద్దలేండి
ఏదండి ఒక ఇప్పుడు
అంతే నచ్చ మీకేది అంటే ఫస్ట్ మీకేది ఇష్టం అండి మూవీస్ లో
నాక ఇప్పుడు కొత్తగా వచ్చినా కొత్తగా వచ్చినా యా మూవీ ఉందండి మొన్న విత్లవ్ అని ఒక సినిమా వచ్చిందండి బాగుందండి అది
ఏదండి
విత్లవ్ అని చెప్పి కొత్త మూవీ
ఈ వర్ధన్ జది
దాంట్లో వచ్చేసి స్కూల్లో లవ్ చేసుకున్నప్పుడు వాళ్ళు ఏ విధంగా ఉంటారు మళ్ళా ఒక ఏజ్ వచ్చినప్పుడు ఏమండి
హీరో హీరో ఎవరని తెలుసా అండి
హీరో వాళ్ళంతా తమిళ్ వాళ్ళండి నాకంతగా తెలిదు కానీ ఆ స్టోరి కంటెంట్ బాగుందండి
చూసార మూవి మీరు టు
అవునవునండి ముక్కాల్ పర్సెంట్ చూసినాను అండి
తెలుగులో లేదా అండి అది
అండీ తెలుగే అండి అది అది అందుకే కదా నాకేం త లేదండి నేనేం తమిలియన్ కాదండి నేను పక్కా తెలుగు
అవునా అండి ఏమో అండి తమిళ్ అనుకున్నానులేండి
కనుక్కోలేరండి మీరు నా స్లాంగ్ చూసి
ఎట్లా కనుక్కుంటామండి అంత మాకంత చూ చూసాను కానీ గుర్ గుర్తులేదండీ అప్పుడే మర్చిపోయాను
ఏందండి అట్లాంటారు పుష్ప మూవీ ఎంత ఫేమస్ అండి తెలుగులో
తెలుసు కానీ అన్ని గుర్తుండాలంటే ఇంక నా మైండ్ ఇంకంతే అండి
అట్లా అయితే మీరు మధ్యాహ్నం తినిందే మర్చిపోతారేమో అనుకుంటున్నాను
మధ్యాహ్నం తినిందే కదా ఇప్పుడు మాట్లాడిండేదే గుర్తుండదండి అట్ల అయిపోయినాము
ఎట్ల అండి మీకు మతి మరుపాఅండి
మతి మరుపు కాదండి ఏమో అండి ఒక రక అర్ధం కాదులే అలాగే అనుకోవాల
అవునా నీకేమన్నా అట్లా వ్యాధులు ఉన్నాయ
కాదండి మాకు అట్లాంటివి ఏం లేవు కానీ ఇంకేం మూవీస్ అంటే ఇష్టమండి ఇంకేం మూవీస్ చూసారండి
నేను చానా చూసాండి నేను తెలుగులో
మీరు
ఆ
థియేటర్స్ పోతారా లేదంటే టీవీ లోనో లేదా మొబైల్ లోనో
నేను సినిమా చూస్తేనే థియేటర్ లో చూస్తా అండి నాకేమో అట్ల పిచ్చి పట్టిపోయింది సినిమా చూడాలని థియేటర్ లో
టికెట్ ఎంత ఉంటది అండి
టికెట్ వచ్చేసి ఓ మూడు వందలు ఉంటాదండి
మూడు వందలు ఫస్ట్ షో మూడు వందలు మరి అయితే పోతారన్నమాట మూడు వందల పెట్టి
ఆ పక్కా పక్కా పోతానండి
పక్క పోతారు
ఆ డౌట్ అనేదే లేదు దాం అస్సను విషయం చిన్నప్ప నుంచి పోతున్నా
అవునా అంటే మీకు ఈ మొబైల్ లో చూడడం అంటే ఇష్టం లేదా
మొబైల్లో ఇప్పుడు దాని ఏమంటారు కదండి ఫోన్ ఫోనే హోమ్ థియేటర్ హోమ్ థియేటర్ అంటారు కదా
ఓ అట్లన్న మాట
అవునన్నా మీరు ఏం సినిమా చూసినారండి
చాలా చూసానులేండి కానీ ఏవి గుర్తులేదండి. నా ఫేవరెట్ హల్లు అర్జున్ అండి అల్లు అర్జున్
హల్లునా అల్లునా
అల్లు అర్జున్ అం
అవునండి నాకు కూడా అల్లు అర్జున్ అంటే ఇష్టం అండి వాడు యాక్టింగ్ బాగా చేస్తాడండి
అవునవునండి మళ్ళీ డ్యాన్స్ కూడా బాగా చేస్తారు
అవునవునండి నేను కూడా మంచి డ్యాన్సర్ అండి అవునండి నేను మంచి డ్యాన్స్ చేస్తానండి
ఏ ఏ ఏ సాంగ్ కి ఏస్తారండి డ్యాన్సు ఓకే ఓకే అండి ఏ ఏ పా ట కేసినారెంటి డ్యాన్స్ అన్నానండి
నేను అది ఓ పాట ఉందండి ఊలాల ఊలాలా అని ఓ పాట ఉందండి
ఓ ఓకే ఓకే అండి
ఆ ఆ పాటకి మంచిగా డ్యాన్స్ చేశానండి. మా స్కూల్లో, మా కాలేజీ లో చూసి చాలా మెచ్చుకున్నారు. నువ్వు ఎట్లా నేర్చుకున్నావు ఈ స్టెప్లన్నీ నువ్వేం అల్లు అర్జున్ కన్నా నువ్వే బాగేస్తున్నావ్ అన్నారు ఏమైనా అల్లు అర్జున్ నా గురువు కా తే నా ఫేవరెట్ కాట్టి నేను అట్లా కించపరచలేను
అవునవునులేండి
అవునవునండి
ఇంకేం చూడలేదు అండి
సినిమాలు అయితే చాలానే చూస్తామండి. అట్ల అని చెప్పి అన్ని గుర్తు పెట్టుకోలేం కదండి. మనము ఎగ్జామ్ రాసేకిపోయినప్పుడు కొన్ని క్వశ్చన్స్ మాత్రమే గుర్తుంటాయి
అవునవునులేండి అన్ని గుర్తుంటే ఇంకాడా టాపర్ అయి యాడో ఉంటాండ్రెమో
ఆ ఇప్పుడు కూడా టాపర్ అనుకోండి అది వేరే విషయము
అవునా ఓకే
ఇప్పుడు గొప్పల్ చెప్పుకోమండి
ఓ ఇప్పుడు మరి మంచి ప్లేయర్ ని మంచి డ్యాన్సర్ ని మంచి ఏదో ఇప్పుడు చెప్పారు కదా మంచి సింగర్ ని అవన్నీ గొప్పలు కావండి అయితే
అవి గొప్పల్ కింద కన్సిడర్ కావండి అవన్నీ
కాదండి ఓకే అండి
అ నార్మల్ నేచురల్ టాలెంట్స్
ఓకే ఓకే
ఈ కాలంలో మల్టీ టాలెంటెడ్ పీపుల్స్ ఎక్కువ ఉన్నారండి
అవునండి మాకు తెలీదులేండి
మీది మీకు ఏం తెలుస అండి అన్ని తెలిదు తెలీదు మర్చిపోయిన అన్ని ఇట్లనే మాట్లాడుతున్నారు కదండి
కాదండి ఇంకా ఏమి చూడలేదా మీకు మళ్ళీ మీకే ఇష్టం సాంగ్ ఏది ఇష్టం అండి మీకి
నాకా ఒక పాట ఉందండి మనసులో ఉన్నది చెప్పాలను ఉన్నది మాటలు రా ఏ ఇలా అంత అని పట బాందంది
కాదు చాలా పాత పాట అది అసలు మీకు
అంీ పాత ఓల్డ్ ఈస్ గోల్డ్ అంట డి ఇల నాకి ఆ పాట అవునండి ఆ పాట ఇన్ తేనే నాక అలా గూల్స్ గూల్స్ పింపుల్స్ వస్తాయండి గూస్ బంప్స్ సారీ అండి గూస్ బంప్స్ వస్తాయి అట్లా నాకు అట్లా చాలా ఇష్టమండి ఆ పాటంటే
చాలా ఇష్టం అయితే మీకు మాకు ఏ పాట చెప్పా కదండి నాకు పాటలు రావు విన్న
ఆ పాటలు కాదు సరే మీ మీరు ఏ పాట వింటారు
నేను ఏ పాట వింటానంటే ఏదో మర్చిపోయానండి అప్పుడే
ఏం మర్చిపోయారు
చెప్పాను కదండి నేను శైలజలో ఒక పాట ఉంటది ఏదది అయ్యో ఆ ఎమోషన్ పాట వస్తది చూడండి వాళ్ళ పెళ్ళి జరిగేటప్పుడు అయమ్మ పెళ్ళి ఏదో వస్తుది అయ్యో
ఆ ఆ పాట వచ్చేసి ఆ ఆ పాట గుర్తురాట్ల లేదండి నాకు కూడా
అవునండి షిట్
ఈ అదే అండి ఆ పాట వచ్చేసి ఈ ప్రేమకి ఎమిటి వేడుక అని
ఇండి ఆ సాంగ్ ఆసంగ్ నాకు చాలా ఇష్టంమండి ఆ సాంగ్ ఏన్ని సార్ నాకు ఎప్పుడు వినవాల అదే వినాలనుకుంటే అప్పుడు వింటా ఉంటానండి
ఆ అవునా అండి ఆ ఓకే అండి
మ్ అయితే మీరు సాంగ్స్ విం వింటా ఉంటార అన్నమాట
వి వినేది ఏందండి పాడుతున్నా కదండి
అవునవునులేండి కరెక్ట్
ఆ ఆ ఇంకేమండి సమాచారము ఏముంటాయండి సమాచ చారాన్ని నాకు నాతో పంచుకున్నందుకు నాకు తెలిజే నందుకు నా హృదయపూర్వక సమాధా హృదయపూర్వక ధన్యవాదములండి.
ధన్యవాదములండి ఉంటానండి బాయ్ అండి